ఆ నమస్తే అండి
అండే
బాగున్నానండి
అంటే మీరు ఎలా ఉండే
చాలా చిన్నగా మాట్లాడుతున్నారు అన్నీ
స కొంచెం ఆరోగ్యం బాాలేదండి
అదే ఒక కొంచెం కొంచెం సమాచారం చెప్తారని ఫోన్ చేసినాండి మీకు తెలిస్తే చెప్తారా
మ్.... చెప్పండి
చెప్తారా అండి
ఆ చెప్తామండి తెలుస్తే చెప్తామండి
ఆ ఏం లేదండీ ఇట్లా మాకు తెలిసిన వాళ్ళదీ ఒక అమ్మాయిది టెన్త్ అయిపోయింది
అవునండీ
అయితే ఇక తర్వాత ఫర్దర్ గ స్టడీస్ చదవాలంటే నాకు ఏం చదువు రాదు నేను చదువను అది అని ఉంటుంది
అమ్మాయికి వయసు ఉందండి అంటే ఎంత వయసు ఇప్పుడు అమ్మాయికి ఎంత వయసు
వచ్చేసీ పదిహేడు సంవత్సరాలు ఉంటదండి
పదిహేడు సంవత్సరాలా అయితే మో ఓపెన్ ఓపన్ డిగ్రీ ఉంట ఉంటదండి
అయితే డిగ్రీ అని నాకు తెలుసు కానండి ఓపెన్ డిగ్రీ ఇయ్యన్నీ మాకు తెల్వదండి మీకేమన్నా తెలుస
ఆ ఓ తెలుసండి తెలుసు ఓ డిగ్రీ ఉంటదండి రెగ్యులర్గా రెగ్యుర్ గా అవసరం అయితే కాలేజ్ కీ అ ఓన్లీ ఆదివారం ఒక రోజే ఉంటదండి కాలేజ్
ఆహా
ఆ... మిగతా టైంలో ఆ మంచిగ ఉంటది అందువల్ల గవర్నమెంట్ జాబ్లు కూడా మనకు వస్తాయండి ఆ అది కూడా మనకు గవర్నమెంట్ ఇచ్చిందండి మనకి జాబ్ వస్
అది ప్రణాళిక ఎట్లనో చెప్తారఅండి ఇప్పుడు టెన్త్ అయిపోంగనె డైరెక్ట్ గా జాయిన్ కావ చ్చా
ఆ టెన్త్ అయిపోయినాక ఓపెన్ డిగ్రీ పెట్టుకుంటే వచ్చేస్తదండీ దానికి ఎగ్జామ్ ఉంటది ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్స్ ఉంటదండి
ఆ. హా..
రాయాలి ఎగ్జమ్ లో పరీక్ష రాసాక ఆ పరీక్షలో పాస్ అయితే ఓపెన్ డిగ్రీ మనం కట్టు కొవచ్చు అ ఓపెన్ డిగ్రీ లొ వాళ్ళ మా వాళ్లు మనకు బుక్సకూడాఇస్తారండి క్లాసెస్ కూడా మంచిగ చెప్తారు
ఆహా
ఆరవోల్తి
అది చేసినాంక ఎట్లా అండి మరి పీ జీ అట్లా చేసుకోవచ్చా లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు
బీ ఈ డి చేసు కొజు పి జి చేసుకోవచ్చండి
మరి బీ ఈ డి చేస్తే డి ఎస్ సి అవి రాయడానికి అది సహకారం చేస్ కదా అండి
ఆ బాబయ్ ఆ ఆ ఆ
ఊహూ ఆహ్ అవునా నాకు తెలియదండి అదే అడుగుదామని చేసినా అండి
ఆ ఆ చేసుకోవచ్చండి అదా
ఆ థ్యాంక్స్ అండి ఇంకా ఏమన్నా ఏదనా సమాచారం కావాలం టే మీకే చేస్తా అండి చెప్ తారా అండి ఓకే అండి సరే అండి ఉంటానండి